హాయ్ అండీ
హాయ్ అండి
హాయ్ ఎంజేస్తున్నారండి మేడం
ఏం లేదండి ఇంతకు ముందే ఒక సినిమా అయిపేంది గంగా సినిమా దయం సినిమా సా చూసాము ఇప్పుడే కూర్చున్నాము ఇగా
ఈ హార్రర్ మూవీస్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది మీకు
అవునండి హారరు ఆ క్రైమ్ థ్రిల్లింగ్వి లేకపోతే లవ్ స్టోరీస్ అట్ల ఇష్టమండి అన్నీ
ఆ అన్ని రకాలుగా చూస్తారన్నమాట
అన్నీ జూసానండి ఏది కొత్తదస్తే అదీ బోర్
అంటే మీరు ఫస్టు అంటే ఎంత ఇంట్రెస్ మీరు ఓటీడీలో చూస్తారా లేదంటే
లేదండి థియే టర్కెళ్ళము అస్సలే వీలు పడదు టీవీ లోనే అండి ఇంతక ముందు ఫోన్ లో చూసేది ఐ బొమ్మ ఉన్నప్పుడు
అంటే ఇప్పుడు టీవీలో చ్చినప్పుడు చుస్తారన్నమాట ఓటీటో లో వొస్తున్నయి కదండి ఇప్పుడు చాలా ఉన్నయి ఫోన్లో
ఇంగా ఫోన్ లో చూడడమే లేదు రీల్స్ చూడడమే సరిపోతుంది ఏమన్నా టీవీ లో కూడ్ వస్తానే కొత్త సినిమాలు చూడడం
నేను కూడా సండే సండే కొత్త కొత్త మూవీస్ అట్ల వొస్తయి కదా అసలు ఉమ్ కొత్త మూవీ వొస్తుందండి సాలు సండే రేప్ ఇంగ ఆ రోజు ఎంత పనున్న వర్క్ అంత కంప్లీట్ జేసేసుకోని టైం వరకు టీవీ ముందు కూర్చుంటాం కూర్చొని ఇంగా చూస్తానే ఉంటాం మళ్ళీ మళ్ మధ్య మధ్యలో బ్రేక్ వొచ్చినప్పుడే మళ్ళీ లేవడము మళ్ళీ ఏమనా వర్క్ వంట చేసుకోవడము తినడము అలాంటి ఏస్తాం కొత్త మూవీ ఒచ్చిందంటే సాల్ ఇంగ సండే రోజు కంపల్సరీ ఆ టైం వరకు అక్కడ కూర్చొని జూస్తం టూ కొత్త మూవీస్ అవొచ్చినప్పుడు బాగా అనిపిస్తదండి
అవునండి మొన్నోకటి తంత్ర అని ఒచ్చిందండి మూవీ అసలు జీ సినిమా మాల్లో పన్నెండింటికి ఒచ్చిందండి మార్నింగ్
అవును ఏమో నేనైతే ఎప్పుడు విన్లేదు
బాగుంటదండి తంత్ర చేత్ తబడులు అవ్వి ఇవ్వి అసలు చాలా బాగుంటదసలు మస్త్ ఇంట్రెస్టింగ్ టదండి అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేతబడి చేస్తున్నారని ఒక్కొక్కరిగా జేస్తా ఉన్ టరండి అసల్ ఎవర్కి జేసిర్రో కూడా అర్థం కాదండి బాగుంటది కాకపోతే మిస్ అయిపోయాను ప్చ్ చూడడం
అంటే ఇట్లాంటి థ్రిలింగ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చాలా బాగా అనిపిస్తయ్
ఔనండి ఒక్సరీ జూస్ ఆ ఒకసారి చూసాను మళ్ళీ గుర్తుకు లేదు అరే చూడాలి వస్తుంది కదా అనుకున్నా ఏదో పనిలో పడి మర్చిపోయా తీరా టైం చూస్తే మూడైంది అ య్యో సిన్మైపోయిందే అని
మళ్ళీవొస్తే బాగుండన్పిస్తది అట్లాం టైమ్ లో
ఔనండి అసలా అదైతే బేస్ స్ట్ అండి ఈ మధ్య ఒచ్చిన సినిమాల్లో లేదండి ట్రెండింగే కాక్పోతే అది ఎక్కువ ఎవ్వర్కీ తెలీదు తంత్ర అనేది ట్రెండింగే ఎ శుద్ర పూజలు
గద మేడం ఒక్కసారి యూట్యూబ్లో కొడి అే అంటారా ఒకవేళ అట్లా చూస్ చూడొచ్చా
ఆ ఒస్తదండి ఒస్తది ఓస్ తది ఐ బొమ్మలో కూడా అవైలబుల్ ఉండే నేను ఐ బొమ్మల చూస్నా కావొచ్చండి ఫస్ట్ విరూపా క్ష తంత్ర ఇవన్నీ అల్లనే చూష్ణ అండి ఐబొమ్మలో
విరూపాక్ష డౌన్లోడ్ జేష్నా దాంట్లో ఓ టి టిలో చూసా ఐ బొమ్మలో చుస్నా నేను గూడా చాలా బాగుంటది థ్రిల్లింగ్ మూవీస్ చాలా బాగుంటాయి కానీ వీట్తో ఏంటంటే ఒక సారి చూస్తే మల్ నెక్స్ట్ టైం చూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు
ఆ ఇంట్రెస్ట్ అంటే ఆ కొంచెం ఇంకా పోతది ఇంట్రెస్ట్ పోతది
అదీ పెరుగు తది గావట్టి నెక్స్ట్ టైమ్ చూడడాన్కీ అంత ఇంట్రెస్ట్ లేదు కొన్ని మంచి ఇట్లా ఫ్యామిలీ ఎం టైనింగ్ మూవీసైతే మనకు ఎప్పుడు చూష్నా ఒకేలా ఫీలింగ్ ఉంటది ఎప్పుడు చూష్నా చూడాలి అన్నట్టుగానే ఉం
ఔనండి అట్లానే ఉంటది ఆ కాక్పోతే ఫస్ట్ టైమ్ చూస్ స్తే మాత్రం అస్సలు ఆ థ్రిల్ ఆ ఎగ్సైట్మెంట్ అసలు ఎక్కన్నుండొస్తాయండి మనకైతే
అవును డైలీ జూసుంటే అట్లే ఉంటది అస్సలు దాంట్లో లీనమైపోతము ఈ మూవీస్ ఏంటి గానీ అస్సలు దాంట్లో లీనమైపో
అవునండి ఒకటిప్పుడు మంచి హారర్ థ్రిల్లింగ్ మూవీ చూసానన్కోండీ క్రైమ్ దో ఏదో ఒకటి చూసానన్కోండి ఆ రోజైతే ఎక్కల్లేని ఆనందం అండి ఇంగా అమ్మో ఏదో సాధించినా అన్నట్టు అట్లా మంచి ఉంటది
ట్ల ఫీలింగొస్తదా హ్యాపీ గట్లన అంటే ఇంక థ్రిల్లింగ్ హారర్ మూవీస్ సుమైతే ఇంకా భయం గూడా ఒస్సదండి మద్నా బైటే అంటే త్రి మూవీ అయిపోయినంక గూడా మన నాకైతే బై నార్మల్గా బైటికెళ్ళినా గూడా ఆ హర్రర్ మూవీ చూస్నంక తర్వాత అన్పిస్సది భయం భయం అన్పిస్తా ఉంటది ఏదైనా సౌండ్ అయినప్పుడు ఏదైనా ఒచ్చినప్పుడు కొంచెం
టాం అట్లా అవునండి నిజంగానే భయమైతది మళ్ళీ
భయంలాగన్పిస్తది ఎంటర్టైన్ మూమెంట్ ఆ డే టైమ్ లో అంతగనం అన్పియ్యదు గాని నైట్ టైమ్ లో చూస్నామనుకోండి అది చూస్తుంటేనే అస్సలు చాలా భయం అన్పిస్సది ఇంట్లో ఎవరైనా ఉంటే పర్లేదు ఎవరు లేన ఇప్పుడూ హార్రర్ మూవీస్ జూడాలంటే చాలా భయమైతది అస్సలు టీవీ ఒస్తుంటే కూడా ఆఫ్ చేస్తా నేనైతే అస్సలు వేరే మూవీ లాంటివెట్టుకుంటే కానీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటది చూస్తుంటే భయంతోని మ ళ్ళీ దాన్ని ఆఫ్ జేసేస్తాం ఇగా ఎవరైనుంటే కా చూడ్డాని కల్సి చూడ్డానికి ఎవరైనా పక్కనుంటే ఆ చూస్తాం గాని వామ్మో లేదంటే ఆ ఒక్కరం చూడాలంటే కొంచెం నైట్ టైమ్ లో భయమే ఉంటది ఆ మధ్యాహ్నం టైమ్ లో అంటే చూస్తాం గాని
ఉ మళ్ళీ ఈ దయ్యం సినిమాలోచ్చేసి ఎక్కువ నైట్ టైమ్ లోనే వస్తై మనం కూడా చూడ్డాన్కీ నైట్ టైమ్ లోనే ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే ఆ భయం గాయం భయం భయం గా ఉంటాయి కదా థ్రిల్లింగ్ గా అనే సి
హమ్ అని కానీ ఎంటర్టైన్మెంట్ అయితే బెటర్ వస్తాది అయితే ఎంటర్టైన్మెంట్ మూవీస్ అప్పుడు అది ఏ టైంలో చూసినా ఆది వేరే హ్యాపీనెస్ అది వేరే ఫీలింగ్ లా ఉంటది
అవునండి ఫస్ట్ టైం చూసేది డే టైమ్ అయినా నైట్ టైం అయినా ఆ త్రీలింగ్ వేరే అండి ఇగా
అవును
ఆ చూసిందే చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు అంతే మనకున్న పనుల్లో ఉమ్మ్ ఇంకా అండి మా చుట్టుపక్కన వాళ్ళు అయితే రోజు సీరియల్స్ చూస్తారండి డే టైమ్ లో
అవును మేడం మా ఇంట్లో కూడా అసలు సీరియల్స్ సీరియల్స్ అని మా అత్తమ్మ వాళ్ళు ఉంటే సీరియల్స్ ఏ పెట్టామంటారు సీరియల్స్ ఏ చూస్తామంటారు నాకు ఇంక వాళ్ళు పెట్టామన్నాప్పు ఇప్పుడు పెట్టకపోతే ఎట్లా అనేసి పెట్టినా వాళ్ళు పెట్టేమన్నదే పెట్టిస్తే సీరియల్ పెట్టిసితే అదే అలవాటు అయిపోతుంది నాకు కూడా అదే చూడ్డం అలవాటు అయిపోతుంది కానీ ఈ మూవీ అవి చూడటం మీద ఇంట్రెస్ట్ ఉంటది గాని ఇవి చూడడానికి టైం ఉండట్లే ఎక్కువగా అందుకే ఓటీటీలో చూడల్ స్తుంది ఈ మూవీస్ ఈ సీరియల్స్ అవి టీవీ లో ట్టేసి చూస్తున చూస్తున్నాయి అలవాటు అయిపోయి దాని మీద కూడా అసలు చూడాలి చూడాల అనిపిస్తుంది ఈ సీరియల్స్ ఏంటో ఏమో కాని సాగా తీసుకుంటే అదే జరుగుతుందో మ నెక్స్ట్ టైమ్ చూస్తుంటే చూడాల అనిపిస్తుంది ఇదేమో
ఉహామ్ అవునండి అసలు
వొద్దు అనిపిస్తది మళ్ళీ చూస్తుంటే మళ్ళీ
ఆ అయితే అయితే ఏమైతుందం అంటే ఇంకా సీరియల్స్ చూసాం అనుకోండి అలవాటు అయిపోతుది ఒకటింటికి అమ్మో ఆ సీరియల్ ఏమైతదో రేపు చూడాలి
చూడాలని టైమ్ అవుతుందా టైమ్ అవుతుందా సీరియల్ టైమ్ అయిందా కాలేదా అనేసి చూడాలనిపిస్తుంటాదిక మనసుకి ఇంకా
అవునండి ఒక రోజు పని ఉండదు చూస్తాం అది తెల్లారి పని ఉన్న కూడా పక్కకు పెట్టి మరీ చూడాల్సి వస్త స్తాది మైండ్ అట్లా ఫిక్స్ అయిపోతుది మైండ్ అట్లా అయ్యో చూడాలి ఏమవుతుందో చంపుతాడో ఏం చేస్తాడో చూడాలి చూడాలి అనిపిస్తాండి ఆ భయంతోనే నేను చూడనండి అసలు
కానీ ఒక్కట అయితే చాలండి మా ఇంటి పక్కనళ్ళు ఇంకా సీరియల్ వస్తుంది పోతున్నాం అని ఇంకా
అవునా అట్లనే చేస్తారు మా దగ్గర కూడా అంతే అండి మక్క హ్మ్ హ్మ్
అట్లా సీరియల్స్ చాలా వరకు ఇప్పుడు ఇంట్లో ఉండే ఆ అందరూ హౌస్ వైఫలందరు సీనియల్సే అండి మధ్యాహ్నం కూడా
అవునండి మా దగ్గర కూడా అంతే
మధ్యాహ్నం సీరియల్స్ ఏ రాత్రి సీరియల్స్ ఏ
ఇవి పెట్టడం కూడా ఎక్కువ అయితుంది అండి సీరియల్సు మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ మార్నింగ్ ట్వెల్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వరకు టెన్ థర్టీ వరకు వస్తనే కంటిన్యూగా ఇగా ఇంట్లో ఖాళీగుండేట్ల నా చూదాం టీవి అనేసి ఒకటి పెడితే అవే కం కంటిన్యూగా ఒకదానితర్వాత ఒకటి కదా అట్లనే చూస్తావుంటారా అనమాట
అవునండి అవును ఆ అలవాటు పడిపోయి ఇంకా అదే చూస్తూనే ఉంటాం మీరు మీరు చూస్తారు మీకు అలవాటు అయిపోతుంది ఆ ఇ ఇంట్లో మగ ఇంకో ఇంట్ ఇంట్లో మొగ ఆ ఇంట్లో బాయ్స్ ఉంటే వాళ్ళు గుడా అలవాటు పడిపోతారండి చూస్తూ చూస్తూ
అవును అసలు కానీ మా ఇంట్లో గుడా అసలు చూడకుండా ఉండే వాళ్ళే అసలు ఎట్లా ఆల్ సో అటైయ్యిరో ఏమో అసలు మో చూస్తే మేము చూస్తుంటే చూస్తుంటే ఒకటి మా మావయ్య వాళ్ళ గుడా చూస్తురు అసలు అన్ షాక్ మేము గుడా అంటే రోజు చూస్తుంటే అట్లా అలవాటు అయితది కావచ్చు బాడీ మైండ్ ఇట్లా ఫిక్స్ అయితది కావచ్చు
అవును అండీ చూడాలి చూడాలి అని ఆ ఎందుకంటే దాంట్లో ఉన్న కర్ క్యారెక్టర్స్ అన్ని మనకు తెలుసు కదా అండీ అర్థమైపోయింద్ ది గదా ఆ అట్లా చూడాలనిపిస్తది ఆ అది క్యారెక్టర్స్ తెలువనప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు వొద్దు వొద్దు వొద్దు అని అంటాము
ఆ మీరు మీ ఇంట్లో ఎవరైనా చూస్తారా మరి సీరియల్స్ వంటివి హలో మీ ఇంట్లో ఎవరైనా చూస్తారా మేడం
ఆ లేదు అండీ మేము ఇంగా న్యూసే చూస్తాం డైరెక్ట్ టీ సినిమా న్యూస్ ఆ అంతే అండి
ఊ మి మి సూడా మా మామయ్య వాళ్ళు మా హస్బెండ్ వా వాళ్ళు పెడితే అట్లనే చూస్తాం అప్పుడప్పుడు న్యూస్ కొంచెం తక్కువ వాళ్ళు న్యూస్ పెట్ కున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి బయటికి వెళ్ళపోతాం ఏదైనా వర్క్ చేసుకుంటాం కాబట్టి అంటే ఇంట్రెస్ట్ ఉండదు కానీ అదే బ అదే అసలు యూజ్ అయ్యేది న్యూసే దాని మీ ఇంట్రెస్ట్ ఉండక అస సీరియల్స్ అవి ఇ చూస్తుంటాం కాబట్టి ఇది పోతది ఇంట్రెస్ట్ పోతది కాబట్టి
స్లో అవి ఇవి చూడర్ అండీ ఓన్లీ ఈటీవీ లో తొమ్మిది ఇంటికి వొచ్చే న్యూసే చూస్
ఆ మేమ్ గుడా పక్క మా మామయ్య ఇ నైన్ థర్టీ నైన్ నైన్ అయిందంటే నైన్ నుంచి నైన్ థర్టీ వరకు చూస్తానే ఉంటారు అదే
అవును అండీ మేము గుడా చూస్తాం అప్పుడప్పుడు ఎం జరుగుతుంది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్తరు గదా అండి మ్ మేము గుడా చూస్తామ అండి ఇంగా లేకపోతే మళ్ళీ ఇది అయిపోయాక తీర్మాన్ వార్తలు చూస్తాడు అండీ మా మామ్ మయ్యా
టి నైన్ థర్టీ
హ్మ్ మీరు జుస్తారా అండి